హలో
హలో హలో చెప్పండి
ఏం చేస్తున్నారండి గుడ్ మార్నింగ్
ఏం లేదండి
ఊహు తిన్నారా
ఆ తిన్నామండి
ఏం చేశారండి స్పెషలు
ఇంకా చేసుకోలే అండీ చికెన్ కర్రీ మీరు టిఫిన్ చేశారా టిఫిన్ చేశారా ఊ
ఊ చికెన్ కర్రీ ఎలా చేసారండి
చికెన్ చికెన్ కర్రీ ఆ కడిగి బెట్టుకొని ఆ దానికి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు అంతా పెట్టుకొని మ్యాగ్నేట్ చేసి పెట్ పక్కన పెట్టుకొని ఆ ఆనియన్ కట్ చేసి ఫ్రై చేసి పెట్టుకోవాలి ఫ్రై చేే పెటు కొని ఫ్రై చేసినాక అందులో చికెన్ వేసి ఆ వేగినక కొంచెం పెరుగు మసాలాలు వేసి స్తే అయిపోతుంది
హలో
చికెన్ లోకి చపాతి మంచిగుంటుంద
ఆహా
ఊ
మీకు ఏమైనా శ్రీరామనవమి గురించి తెలుసా అండి
నాకు శ్రీరామనవమి గురించి అంటే
అంటే సీతా స్వయం వరం ఎలా జరిగింది ఏంటి
అంటే ఆ ఆ కొంచెం తెలుసండి మరి అంత పర్ఫెక్ట్ గా తెలీదు
తెలిసిందే చెప్పండి
ఊ సీతా స్వయంవరం అంటే ఇప్పుడు ఆ రా అప్పుడు జనకరాజూ సీత పెళ్లి చేయడానికి
హలో